హలో హాయ్ అండి వినిపిస్తుందా
హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది కొంచెం గట్టిగా మాట్లాడండి ఏం చేస్తున్నారు తిన్నవా
ఆ తిన్నా ఇప్పుడే తిన్నావా నువ్వు బోలా వీడియో కాల్ కర్తే బయ్ హలో సారీ అండి నేను పక్కకు మాట్లాడాను సారీ సారీ
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే తిని అయిపోయింది తిన్నారా మీరు
నా ఏం కర్రీ మీది
మాది మిల్ మేకర్ మసాలా
అవునా మీరే చేసారా
లేదండి
మీది స్ట్రక్ అవుతుంది మధ్య మధ్యలో వాయిస్
ఇప్పుడు ఓకేనా
ఆ ఓకే
ఆహ ఇంతకు ముందే స్నాక్స్ చేసాను నేను అంటే మార్నింగ్ ఇడ్లీలు చేసుకు న్నాము పిండి మిగిలింది అయితే ఇంకా పిండి లో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి మన గుంత పొంగణాలు తెలుసా
ఆ తెలుసు తెలుసు
ఆ గుంత పొంగనాలు చేశాను ఇప్పుడే తిన్నాము ఇంకా మళ్ళీ ఇప్పుడే డిన్నర్ అంటే ఇంకా కాలేదు కానీ ఇంకా తిన్నాము ఇంకా మీదెం కూర గుత్ త పొంగణాలు నేనే చేసాను గాని కర్రీ మాక్క చేసింది
టేస్ట్ ఎట్ల ఉంది గుంత
బావుందండి మన ఉప్మా ఆ ఇడ్లీని ఆ ఒక మూవీలో ఉప్మాగా చేస్త తరు కదా
ఆ అవును
అట్లా కాకుండా ఇంకా పీసెస్ లెక్క ఇడ్లీని కట్ చేసి ఇంకా ఆయిల్లో ఇట్లా చేస్తారు కదా పోనికి
హ్మ్
తిది తింటే ఎలా ఉంటందో అలా ఉంది బాగుందండి అంటే గుంత పొంగ నాలు దోశల పిండితో చేస్తారు కానీ ఇడ్లీ పిండితో కూడా ట్రై చేశాను బాగుంది మీరు ఇలాంటి ఏమన్నా డిఫరెంట్ డిఫ ఫ్రెండ్ ట్రై చేశారా
లేదండి నాకు పెద్ద ఇంట్రెస్ట్ దు వంటాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు పోతే మొన్న సోరగాయ గారెలని అవి ట్రై చేసినా
ఆహా సోరకాయ తటి గారల్ చే అచ్చా
అవునండి చేశాను మొన్న బిరకాయ తోటి ఏమో ఎప్పుడు ట్రై చెయలేదు
ఆహా సొరకాయల తోటి ఎలా చేస్తారు
సోరకాయని పైన పీలు తీసేసి తొక్క ఉంటది కదా అది తీసేసి తురుముకోవాలి తురుముకొని అందులో కొంచెం ఏంటి కొన్ని పచ్చిమిరపకాయలు అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కొన్ని పచ్చిమిర్చి కొంచెం చిన్న ఒక అల్లం ముక్క వెల్లిపాయలు లైట్ గా కొంచెం అవ ఏమంటారు జీలకర
బియంపిండి యూస్ చేయచ్చా
ఆ బియ్యం పిండి తర్వా అంటే చెప్తున్నా కదా అ అవి కొంచెం మిక్సీ పట్టుకొని లేకుంటే దంచి పెట్టుకొని అందులో అది ఉంటుది కదా సోరకాయ ఇవన్నీ వేసుకొని తర్వాత బియ్యం పిండి చసుకుంటే కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయదు వాటర్ యాడ్ చేయచ్చు కాకపోతే అది టేస్ట్ ఉండదు న్నట్టు సొరకాయల తోటే అందరుూ ఉం
అవును సోరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటది చ చదివాను నేను
అట్లా ఉంటది కాబట్టి దాంతోటే అయిపోతుదిది మనం మళ్ళీ వాటర్ వే్యాల్సిన అవసరం లేదు ఒకవేళ పిండి బాగా ఎక్కువ అయింది అనిపిస్తే లైట్ అట్లా యాడ్ చేసుకోవచ్చు వాటర్
అవునా అంటే ఎక్కువ గట్టిగా అయితే గట్టటి అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి
అది కూడా ైట్గా
మరి అప్పుడు వాటర్ ఇచ్చినాం అనుకోండి మళ్ళీ ఉప్పు మసాలా ఇవన్నీ తక్కువ అయితే మళ్ళీ ఉప్పు ఇవన్నీ వేయాల
అట్లా తక్కువ ఏం కాదు కదా ఫస్ట్ వేసుకుంట ం కదా మనం వాటర్ం ఎక్కువ పోయాం కదా వాటర్ మనం ఎక్కువ ఎందుకు వేస్తాం
అ
లైట్గా అట్లా జస్ట్ కొంచెం అట్లా అసలు దాంతో ఉంటే ఆ అందులో ఉన్న వాటర్ తోటే పెిళ్లి కలిసిపోతుది కాకపోతే ఒకవేళ కొంచెం ఎక్కువ అట్లా అనిపిస్తే లైట్ గా అట్లా వాటర్
అవునా అంటే వీటిని చపాతీలాగా కాల్చుకోవాలా లేకపోతే
లేదు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇట్లా సర్వపిండి అంటారు కదా అట్లా కూడా ఏ
ఆహా సర్వపిిండి కూడా సోరకాయతోనేేనా
ఆ అంటే దీంతో కూడా వేసుకోవచ్చ అని చెప్తున్నా అట్లా టేస్ట్ అట్లా కూడా బాగుంటది
అవునా
చేయలేదా
లేదండి మా అమ్మ చేసేది కాని నాకు ప్రాసెస్ తెలియదు తింటే చాలా చ బాగుంటది
అవును
తిన్నా తిని చూసాను కానీ ఇంకా నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు
ఒకసారి మా అక్క ఒకటి బర్డ్స్ నెస్ట్ అని చేసింది చాలా బాగుండే అరి
ఏంట అండి బర్డ్ ఆ
బర్డ్స్ నెస్ట్ ఊ పిట్ట గూడు ఆగా
అవునా అంటే తీదా కారందా
కారం దే ఇప్పుడు ఎగ్ ఉంటది కదా ఎగ్ బా ఎగ్ న బాయిల్ చేసి అంటే నాక అంత ప్రాసెస్ గుర్తుకులేదు అది బాయిల్ చేసి పై నుంచి ఏదో పూసింది తర్వాత సేమియా ఉంటది కదా సేమియా అది పైనుంచి ఏ డీప్ ఫ్రై చేసింది బాస్త బాగుండే
ఏ అవునా నాకేపు ఏమో అండి నేను ఫస్ట్ టైమ్ వింటున్నాను
చాలా బాగుండే ఒకసారి వేసింది కాని మల్లేష్
అంటే మీరు ఇప్పుడు మాట్లాడేది మొన్న రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయింది అది చిన్న వట్టిలో కడ స్ లో ఇట్లా ఒక గుడ్డు పాల కొట్టి అందులో రియల్ ఉడకబెట్టిన గుడ్డు వేసి ఇంకో గుడ్డు పలగొట్టి చిన్న మీద వచ్చ ఉల్లిగడ్డ లేసి మరి మిస్టిక్ బాల్స్ మిస్టిక్ బాల్స్ రెసిపీ చెప్పి తెలుసు కానీ ఇదేంటండి నెక్స్ట్
ఇది కూడా చాలా బాగుండే మా అక్క ఒకసారి చేసింది అన్నాటు
అవును నాకు తెలియదు
ఈ మిస్టేక్ బాల్స్ కూడా చాలా బాగుంటాయి
మిస్టి అవునండి చేశాను మిస్ స్టిక్ బాల్స్ నాకు ఇష్టం కొంచెం తీయంకారంగా బాగుంటాయి
అవును అవును
మీరు ట్రై చేశారా వచ్చా మీకు
ప్రసెస్ తెలుసుగానీ నేను ఎప్పుడు ట్రై చెయలేదు అంటే మా వాళ్ళు తింటర్లే లేదో అని
ఆహా అట్లాని కాదు గాని ఒకసారి ట్రై చేస్తేనే కద తెలుస్తది
నాకు ఒక్కొక్కసారి వంటలు అంటే పెద్దయి ఇంట్రెస్ట్ అనిపియాదు నాకు ఎప్పుడైనా మూడ్ బాగుండి చేయ్యాలనిపిస్తే చేస్తాను నేను లేదంటే ఎక్కువ చెయ్యను
అంటే జస్ట్ ఆ బ్రెడ్వి సైడ్స్వి తీసేసి కొ కొంచం వాటర్ అట్లా ఆదేశి అలుగడా కరీ మద్య లో పెట్టి ఆ బ్రెడ్ ని రౌం రౌండ్గా చుట్టి ఆయిల్ వేసేస్తే అయిపోద్ది
అవును అయిపోతది
ఈజీ ప్రాసెస్ ఏ ఆలూగడ్డ కర్రీ ఫ్రై చేసి పక్కకు పెట్టుకొని
అవును తీయ తీయగా కారంకరంగా బాగుంటది
ఆ ఇంకా ఏంటంటే ఆ వాటి బ్రెడ్ యొక్క కాడల్ని మనం పక్క తీసేసి వెస్ట్ చేయకుండా ఆ కాడలతోటి గుల్ల ఏంటిది డబుల్ కా ఒక్క మీట కూడా చేసుకోవచ్చు
మీర్ ఎప్పుడైనా ట్రై చేసార డబుల్ క మీటా
ఆ
ఎపుడైనా ట్రై చేశారా ఆన్
లేదండి చేయలే లేదు కాని ఆ కాడాలతోటి చేస్తారు అని తెలుసు
అవునా
మీకోచ్చా కాడల తోటి
లేదు నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదండి.
ప్రాసెస్ తెలుసా మీకు?
ప్రాసెసా? ఏమో అండి అంత కరెక్ట్గా ఐడియా లేదు నాకు. అయిన యూట్యూబ్ లో వస్తున్నయి గదా. ట్యూబ్లో వస్తున్నాయి కదా రెస్
అవునవును చూడాలి అ అందులో వస్తే ఈజీగానే చూసి చేయచ్చు, యూటూబు చాలా బాగా ఉప్ ఉపయోగపడుతుంది ఈ వీటికి
అవును సోషల్ మీడియా అనేది కొన్ని మంచికి ఉంది చెడుకి ఉంది.
అవునం డి ఇంకా గులాబ్ జాము ఒకరది ట్రై చేసాను కానీ, లోపలంతా బాల్స్ త్ పిండి పిండిగా గట్టిగ అయిందండి.
అవునా ఫస్ట్ టైమ్ త్ చేస్తా ఉంటే వస్తుందిలేండి మళ్ళ ఒకసారి ట్రై చేయండి కానీ స్వీట్గా ఉండేన తీయగా.
కానీ లోపల వరకు నీళ్లు పోలేదు అనుకుంటా
మీరు అవి ఫ్రై చేసేటప్పుడు బాగా చేయలేదు అనుకుంటా ఆయిల్లో చేస్తరు కదా సన్న మంట మీద మంచిగా ఉడికియాలి అదే కాల అదే ఇగ అవి ఏమంటారు. కొంచెం వేగాలి మంచిగా మంచిగా వేగాలి అవి
ఆహా కానీ ఇంకా ఏంటంటే ఇట్లా రౌండ్ డ్ చేసేటప్పుడు అవి ఇక్క క్రాకేస్ వస్తున్నాయి.
అవునా
ఆ రౌండ్ షేప్ ఒస్తయా మీకు గీతలు ఒస్తయా
నాకు చెప్పాను కదా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడో ఇంట్రెస్ట్ ఒచ్చినప్పుడు చేస్తాను నేను
అయ్యో ఇలా ఉన్నారేంటి మీరు ఓ ఇంకా అంతే మీ ఆయనకప్పుడప్పు పుడు చేసి పెట్టచ్చు కదా చాలా బాగుంటంది అని తింటారు. మీరు చేస్తే తింటారు.
ఏమో అండి నాకు ఒక్కదానికి నాకు ఇంట్రెస్ట్ అనిపీయదు నాకు అనిపిస్తదని నాకేదో బాగా చెయాలని నాకు మైండ్ లో ఇది అనిపించినప్పుడు మాత్రమే చేస్ స్తాను నేను
ఎందుకు మైండ్ లో ఎక్కువగా అనిపించదు మరి
ఇవో నాకు దేని మీద నాకు తిండి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, నేను తినను నేను చెయ్యను అన్నట్టు ఉంటది నాది
నాకైతే తిండి మీదనే ఇంట్రెస్ట్ నేను పనుల జోలికే ఎళ్ళను ఎప్పుడ ఎప్పుడు ఏకర్రి ఐతుందా ఏ స్నాక్స్ ఐతుందా ఏం తినాలా ఎంత ఫాస్ట్ గా తినాలా ఎవరికి దొర్ కకుండా తినాల అని చూస్తా ఉంటాను.
అవునా
చ నేను మొన్న ఇట్లనే మా మమ్మీ ఈ మన ఉగాది రోజు కు చేసింది పూర్నాలు అయితే అప్ పూర్ణాలు కాకుండా ఆలుగడ్డ కర్రీ కుడా వేసి చేసాము మార్నింగ్ అట్ల చేసామయితే
ఆ
అయితే నేను ఏం చేసినా రెండు మూడే అయిన అయితే నాకు కావాలి అని చెప్పేసి ఓ తింటా తింటా అని వాళ్ళని తిననియ్యకుండా ఒకటి తినే వరకే నాకు చాల్ లా ఎక్కువయిపోయింది కాని తింటా తింటా అనుకొని చేస్తే ఇగ మొత్తం వామిటింగ్స్ చేసుకున్నా ఎక్కువ అతి ఆశ పడద్దు
ఆబ్బె ఎందుకండి మీరల చే చేసారు హెల్త్ ని బాగా చూసుకోవాలి కదా సరే అండి మరి.
ఆ సరే అండి ఉంటాను మరి హా బాయ్